ఏనే ఉతమదా
మా అతమ్మది మ్మ్ పని చేస్తున్నట్టున్నారు బోలు దోమ్ముతున్నట్టున్నారు
ఏ లే బోలస్
ఆహా చదిరారా వచ్చారా మరి అన్నయ్య
బయటికెళ్లారు ఇంకా రాలేదు టైం పట్టుత్తుది కావచ్చు మేబీ
ఊహు హోంవర్క్ చేసుకుంటుల్లా మీ పిల్లలు
టీ వీ చూస్తున్నారా ఇప్పుడు దంక చదువుకున్నారు ట్యూషన్ కెళ్ళొచ్చారు
ఆహా
చతా కొంచెం టీ వీ చూస్తున్నారు ముగ్గురు గుడా
మీ కాల్సన్నీ
ఆ కంప్లీటెడే
మ్మ్ మేము గుడ ఇగ జాబ్ గురించే చూస్తున్నామక్క వర్క్ ఫ్రమ్ హోమ్ గురించని ఇన్స్టాగ్రామ్ లో మా ఫ్రెండ్ అచ్చితన్ ఉంటంది ఆమి నేను హ్యాండ్ రైటింగ్ వర్కనీ డబ్బులు కట్టినం ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాలంటే బుక్స్ కు వాటికి డిలివరీ ఛార్జెస్ కట్టాలనంటే ఫైవ్ హండ్రెడ్ కట్టినం అవి అన్నడుగా వాడు ఇస్తాము అమ్మ కాకుంటే మీది లాంగ్ డిస్ట్ స్టెన్స్ అయింది డిలివరికి ఇంక ఛార్జెస్ పడితే వెయ్యి రూపాయలు కొట్టండన్నడు మళ్ళ వెయ్య కొట్టినం. ఆ మీగు అక్కడికొ డిలివరీ ఆప్షన్ లేదమ్మా పర్సెన్ పంపెయ్యాలని అంటే మళ్ళా ఐదొందలు కొట్టాలంట్ మళ్ళ ఐదు వందలు గొట్నం ఇగ ఏం కొట్టలే ఇగ మళ నెక్స్ట్ టైమ్ అడుగుతే పైసల్దు పైసలు తీసుకున్నట్టు
ఫ్రాడ్ నస్తున్నయిరా ఇవి
ఏమో అమౌంట్ మళ్ళ జూపెడుతుండు వాళ్ళు ట్రాన్సాక్షన్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలా లా ఇట్లా జాబ్స్ ఇప్పుడు అమౌంట్ ఇంత గడితే మీకు ఇంతొస్తయన్నట్టు ఇంత స్కిల్స్ వస్తాయ అని వో చాలా చూస్నం మేము ఇగ డబ్బులు అడుగుతల్లని ఏ దేన్ని సెలెక్ట్ చేసుకోలేదు
అవన్నీ వేస్ట్ ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్రాడ్ నడుస్తుంది చాలంటే చాలా
ఉమ్ ఇంగ అట్ల మేం జూసుకోలేదు మీకు బానే దొరికిందక్క మీకెవరు చెప్పారు మరి మీరు ఇంత ముందుకే
నాకు నేను నేను జాబ్స్ కి అప్లై చేశాను రా
ఆహా
ఆ హైరింగ్ తోనే నేను
ఆహా అంటే ఇంగ్లీష్ లోనే ఇంటర్వ్యూ జరుగుతు ఆ సెల్ఫ్ ఇంట్రడక్ట్ క్షనే ఇంకా ఏమైన్నా మొత్తం ఇంగ్లీష్లోనే మాట్
మొత్తం ఇంగ్లీషులోనే నేను మా ఫ్రెండికి పెటించ అన్న మాట ఆ నేఇగ తనక్ తరపు నుంచి తనకు రాదు అంటే నేనే మాట్లాడాను
హ్మ్
నువ్వప్లై జెయ్యాలి వాళ్ళు హెచ్ ఆర్ కాల్ చేస్తారు
మ్మ్ మల్ ఆ మళ్ళిప్పు ఏవన్నా వడతయా అక్క
ఆ రీసెంట్ గా మొన్న బడ్డాయిరా మరి అడగాలి ఒకసారి నేను హెచ్ ఆర్ నీ కనుక్కుంటానూ.
అడిగి జెప్ప రాదక్క పుణ్యం ఉంటది. ఏం చేద్దమక్క యిగో యి పిల్లలైన్లూ మంచిగ జదువుకునే దాన్ని అంటే డిగ్ గ్రీ నాది క్వాలిఫికేషన్ గుడా ఫస్ట్ ర్యాంకే ప్రత్ దాంట్లె ఏ జాబ్ జేద్దమన్నా గూడా అసలేం అర్ ఇష్టం అయితేలేదు ఇప్పుడు నేను బ్యాంక్ పర్పస్ లో జూసుకున్న గదా ఇది గుడా మంచి పొజిషన్ అన్నమాట. దీంట్లో గూడ ప్రమోషన్స్ ఉంటయి మంచి కూర్చొనేసి కింద సిస్టంలో కస్టమరొస్తే చూసుకోవాలి మన గవర్నమెంట్ జాబ్ లెక్కనే ఇప్పుడు మన బ్యాంక్ లో అంత స్ట్రెస్ ఉండదు. ఉంటది. ఏం చేద్దాం ఈ పిల్లిగాడు ఉంటలేడు మొత్తం సిక్కయిపో తుండు బాగ బక్కగయిపోతుండు ఊ బాగ రంది వెట్టుకు
ఉమ్మ్ ఐ నో దట్ ఎందుకంటే నాకు ముగ్గురు పిల్లలు గదా నేను అనుభవించున్నాను.
ఆ వర్క్ ఏం జేయాలక్క అందులో వర్
అందులో వాళ్ళు ఇస్తారు కొన్నీ సబ్మిట్ జేయమని ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ అనేది ఉంటదన్నమాట. అమౌంటూ అమౌంట్ సబ్మిట్ జేయాలని మీ
ఉహూ
ఆ అది కరెక్ట్ ఉందా లేదా అని జూడాలీ. ఫైల్స్ చెక్ చేయాలి అంతకు మించి ఇంక వర్క్ ఏం లోడుండదు.
ఊ
జస్ట్ మనం చెక్ జేయడమే ఉంటది ఇటు ఒక పేరగ్రాఫ్ లో ఒక అమౌంట్ ఇస్తడు ఆ అమౌంట్ మ మళ్ళీ ఇందులో ఉందలేద అని చూసుకోవాలంతే అలా ఓ లీ ఒకా టు త్రీ అవర్సూ చేయాలి.
డైలీ ఒక టూ త్రీ అవర్స్ అంటే చేయ్యగలుగుతం అక్క బాబడుకున్నప్పుడైనా నెక్స్ట్ వా మనం లేట్ నైట్ అయిన జేయొచ్చు కూర్చోని పిల్లలూ కొంచెం బడుకుంట్రు గదక్క అప్పుడైనా జేసుకోవచ్చు. మా బాబడుకుంటాడు అబ త్రీ అవర్స్ అయిన ఖచ్చితంగ బడుకుంటడు.
ఊ ఇదో చూస్తార నేను నువ్ డిగ్రీ బేసిక్ కం
ఆ నాది బిఎస్సి మ్యాథ్స్ నాకూ ఇ వి గూడున్నయి కంప్యూటర్ స్కిల్స్ గూడున్నయి అంటే ఆ ట్రైనింగ్ కెళ్ళిన నేను
నాకు ఏం లేదు నేను రెజ్యూమ్ రెజ్యూమ్ కావాలి నాకు
నీకు వాట్సాప్ లో సెండ్ చేస్తా కొంచెం జూడక్క ఏద
అంటే ఇప్పుడు ఇప్పుడు గాదు నేను హైరింగ్ బడ్డ
హ్మ్ నేను ఇందులో రిజైన్ బెట్టాను నాకు ఒక త్రీ మంత్స్ టైం పడుతది అంటే నోటీస్ పిరియడ్ జేయాలన్నమాట బ్యాంక్ కదా
నీకే అవసరం నో ప్రాబ్లం, నా కూడా మొన్ననే అయిపోయినట్టుంది. ఇద్దర్ని కనుకుంటా. అనుకున్న తర్వాతా. చెప్తాను సరేన.
ఉమ్ చెప్. చెప్పండి, మీరు ఎప్పటికీ యేప్పినా మీ స్, మీకోసమే జుస్తా. ఆమ్ మీరు ఎప్పుడు ఎప్పటికైనా జెప్పినా ఏం గా దక్క, ఇప్పుడు కాకుండా ఇంకో త్రీ మంత్స్ జెప్పిన ఏ. ఎం గాదు గని, మర్చిపోకుండా జెప్పండి అంటున్నా.
ఓకేరా ఓకే నో ప్రాబ్లమ్ చెప్తానేను, ఎందుకంటే ఇపూడ్, చేసుకుంటాం అన్న వాళ్లే. ఏటో ఒక దారి చూపించడంమ్.
ఉమ్ ముస్లిం వాళ్ళు బాగా నిజాయితీగా ఉంట్ర అక్క, మా ఫ్రెండ్స్ అందరూ. చ అంటే మా యే మా. ఉమ్ తెలుగోళ్ళకంటే వాళ్ళు బాగా నిజాయితీగా ఉంటరు నాకు తెలుసు అందుకే అంత కాన్ఫిడెన్స్గా మీకు డీటెయిల్స్ ఇస్తున్న వరా వరా వర
ఉమ్
ఉమ్ ఏవో అంటుళ్లు పిల్లలు
ఏగో ఆపిల్ కట్ చేసిమని చెప్పాలంట
ఉమ్ మా బాబు వచ్చి మా అత్తమ్మ కొట్టింది అని చెప్తడు మాటలు రావు ఇప్పుడుప్పుడే వస్తున్నాయి ఉమ్ కోటింది కొ కొట్టింది అమ్మ కొట్టింది కొట్టింది అని చెప్తుండొచ్చి
అయ్యో మాటలు ఇప్పుడే ముద్దు ముదుగా మాట్లాడు
ప్తాడక్క అన్ని చాడీలు చెప్తాడు నేను బెదిరిస్తే వాళ్ళ పోయ చెప్తడు వాళ్ బెదిరిస్తే నేను నాకు వచ్చి చెప్తానుంకో ఆయన గురించి అట్టే నేను అన్ని చెప్తానన్నట్టే నీకు నన్ను వచ్చు కొడుతుండు చిన్నోడు గనీ అసలు ఆగడు ఉమ్ అగో ఎంత బేరస్త ఎంత గొంతు తీసుకొని ఆయన గురించి అంట నేను నిక్ చేప్ ప్తున్నంనట వచ్చి నన్ను కొట్టి పోతాండు నువ్వు ఎందుకు చెప్తాన్నావ్ అని
అదే అదే చాలా హుషారు ఉన్నాడు కదా యాక్టివ్గా ఉన్నాడు
హుషారా హుషారా అబ్బ అబ్బబ పిచ్చి లేపుతాడు యాక్టింగ్ జూడు ఎట్ల చెస్ స్తుండో ఏం ఏడుస్తానట్టు ఏడుపా అది ఏడుపానే ఏడువడు అ కొట్టిందంట అగో చూడు ఎడుతాండు ఏడిచినట్టే యాక్టింగ్ గనే ఏడువాడు అమ్మ కుట్టి తిన్నరా అక్కా
ఆ తినేశం రా
ఉమ్ నాతోటి మాట్లాడుకుంటా తిన్నారు కావచ్చు మా ఫ్రెండ్ కూడా మాట్లాడింది కావచ్చు మీతోటి
ఆ మీ ఫ్రెండ్ పేరు ఏదో అన్నారు
చిత
తెలీదు
చెప్పిందా చెప్పలేద నేము
అ లేదు నేం అంటే నెన్ మ
ఆమె నాకు మెసేజ్ చేసింది మీతోటి మా మాట్లామని అక్క మంచి మాట్లాడుతది మాట్ల ట్లాడు అని అన్నది నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు మే సేజ్ చేసింది ఇక కస్టమర్స్ ఉండేసరికి ఇక నేను మాట్లాడలేదు
అవునా అవునా అవునవును ఆ అమ్మాయితో మాట్లాడి ఉంటాను
ఉమ్ ఆమెది ధనలక్ష్మి వస్తది ఏమో
అవునవును వస్తది ఇందక ఇందక కూడా మాట్ వన్ కాల్ ఉందిరా అంటే మా ఫ్రెండ్ నెంబర్ ఇస్తానక్క మాట్లాడండి
వాళ్ళ హస్బెండ్ బర్త్డే అట ఈరోజు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ మామయ్య నీ రేపు తీసుకొని వెళ్తాడట హాస్పిటల్ కి అయితే ఇగ వాళ్ళు ఈ సెలబ్రేషన్ చేసుకుంట లట అందుకే బిజీగా ఉన్నానని నా నెంబర్ ఇచ్చిందేమో
అవునా
ఉం
ఉహుహు ఉమ్ ఇంకా మరి విషయాలు ఏంట్రా
డైలీ రొటీన్ లైఫ్ పెళ్ళైతే ఏం లైఫ్ ఉంటది వొండుడు చేసుడు తోముడు కడుగుడు పిండుడు ఇవే
అంతేలే దినాము నాకంటూ నాకంటే ఇంట్లో వరకంటూ ఏమి ఉండదులే గని
ఎవరు జేస్తారు మరి వర్కు
ఆ మీకు పని అమ్మాయి ఉందా ఆ అట్ల గుడా ఎంతైనా పిల్లలు ఉన్న కాడ ఏదనా ఒక పని ఉంటేనే ఉంటదక్క
ఏ వాళ్ళకు కూడా ఒక అమ్మాయిని పెట్టేశాను రా
అవునా చూసుకుంటల్ల
చూసుకుంటుంది ఆ అమ్మాయె వస్తది మార్నింగే వచ్చేస్తది ఫోర్ ఓ క్లాక్ కల్ల త్రీ ఓ క్లాక్ కలా ఫోర్ ఒక కలా ఫోర్ కు వస్తది కరెక్ట్ గా
హు
అంత క్లీన్ చేసి అంత తూడ్చి వంట చేసి పిల్లలకి టి పిన్ చేసి వాళ్ళకు స్నానాలు పోసి రడిజేసి
పంపించారు ఎంత ఇస్తారు అక్క అమ్మాయి కి
అమ్మాయికి
ఉ అంటే త ఈవనింగ్ వరకు ఉంటద అమ్మాయ్ పిల్లలు స్కూల్ కి పోంగనే వెళ్ళిపోతదా
ఆమ్ పిల్లలు స్కూల్ కి రా రా వచ్చాక వా వాళ్ళు తిన్న తర్వాత టిఫిన్ ఏదైనా స్నాక్స్ తిన్న తర్వాత వెళ్ళిపోద్
మార్నింగ్ నుండి ఇగ అక్కడే ఉంటది
నా దగ్గరే ఉంటది నా దగ్గరె ఉంటది ఉమ్ ఎందుకంటే ఆఫ్టర్నూన్ వంట కూడా ఉ
ఉ అవునవును ఇగ అన్ని పనులు ఉంటాయి కాబట్టి మీకు ఇక హెల్ప్ ఫుల్ ఉంటదని పెట్టినట్టున్నారు అన్నయ్య
అవున్ రా ఈ మళ్ళీ అటు వర్కు చూసుకోవడం ఇటు పిల్లల్ని నిద్ర సరిపోకపోతే ఎందుకనేసి అయిందా రా సరేనా